బాగున్నామండీ మీరు. బాగున్నారా.
బావున్నాము.
ఏం చేస్తున్నారో తిన్నారా. కాఫీలు, టిఫిన్లు అయినాయా.
అంతా అయినాయీ. ఉమ్ ఎండలు ఎక్కువగా ఉండిందీ. మీ ఇంటికాడ ఎట్లుండాది.
టి కాడ కూడా ఎండలు ఎక్కువగా ఉందండి. అందుకే ఏసి ఏసుకున్నామూ. మధ్యాహ్నమూ కొంచేపు మళ్ళీ ఆపేసామూ.
ఉమ్. ఇప్పుడు ఈవెనింగ్ అయ్యింది గదా. చల్లగానే ఉంద్.
ఆ ఇప్పుడు కొంచెం చల్లగా ఉంది. వస్తాన్ దండి గాలి బాగా. చల్లాటి గాలి వస్తాంది.
మీరూ, ఓన్ హౌసా. రెంటెడ్ హౌసా.
మాదీ ఓన్ హౌస్ అండీ. చాలా సార్లు ఉన్నామండి.
ఉమ్ ఉమ్. మీకాడా ఏమన్నా చామంచి. లో ఉన్న వాళ్ళు ఉన్నారా.
అందరు బాగుంటారండి. అందరు బాగా మాట్లాడుత్. తారు. అందరు ఇది చేస్తార్. యో ఎవరు ఇబ్బంది పెట్లేదండి.
ఆ
మీది కూడా ఓన్ హౌసేనా.
మాదీ, మేం కూడ రెంటెడ్ హౌసులోనే ఉన్న్ మీ ఓన్ హౌస్కి వచ్చి.
ఉమ్ మీరున్న క్కాడ. కూడా బావుండిందా.
బాగుందింది ఏమి ఇబ్బంది లే.
ఇప్పుడొస్తారు మా ఇంటికి.
మీరెప్పుడు రమ్మంటే అప్పుడు వస్తాము.
ఉగాది కొచ్చేయండి.
ఉగాది మా ఇంట్లో కూడా ఉన్. టాది ఉగాది పండగ మేము కూడా పండగ చేసుకున్.
మధ్యాహ్నం కదండి తెల్లారితే వద్దులేండి.
తినేసి పుల్లలంత పుల్లగా అయిపోతుంది మళ్ళోచి ఎట్ట తినేది.
అహ్ కొంచెం గట్టిగా పాయాలు. ఎముకలు అవి కొంచెం మెత్ కొత్తగా ఉడక పెడతాం వచ్చి తిందురు చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ అట్ చేస్తాం రండి
ఎందుకు మీరు తినండి మీర్ చల్లగా ఉంటే మాకు అదే చాలు
అయ్యో ఎందుకండి అంత మాట అంటారు మీరు కూడా వస్తే అతిథి దేవోభవా అన్న అతిథులకు కూడా కో పెడతామండి ఫస్ట్ వాళ్ళక్ పెట్టి మళ్ళా మేం తింటాం
మన్న మీర అంత వరకు ఉప్పు కారం కూడ చూడరా
హమ్ సేడ్ రుచులు చూస్తామండి మేము ఆరు రుచులు తినందే మేం ఎట్లండి పండగ అవుతుంది అది ఏడో రుచ్చండీ చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ ఫస్ట్ ఆరు రుజులు అయిపోతాయండి
ఒకే ఒకే వస్తాంలేండి మీరు పిల్చిం దానికన్నా వస్తాం
తప్పకుండా రండి మీరు మీ పిల్లలు అందరినీ పిలుచుకోరండి
ఆ సరేలేండి మరి మీరు ఊరికి ఏమి వెళలేదా
మా ఊరికి వెళ్ళలేదండి ఇంట్లోనే స్పెషల్ అంత అంత పిల్లలా అం మేము ఇడా ఉంటం
అవునా
అళ
బయట ఏడన్నా ఎళ్తారా
లేదండి ఇంట్లోనే అండి ఇంట్లోనే పిల్లలు పాప బెంగళూరు ను చూస్తుంది
ఎప్పుడుస్తుంది
బుధవారం నైట్ వస్తుందండి పన్నెండు గంటలకి
ఈరోజు
మంగళవారం బస్ వారం పండగా ఇంకా టెలర్లు లేసి పండగ గిల్గడిగి ముగ్గులే వేసి
ఉగాది ఉగాది కేం సార్ మీరు మామిడికాయ ముగ్గులా
మాడికయలుంత ఏసి శీలకలు ముగ్గులు వేస్తామండి
చిల పక్కన
ఒక మాడికాైకి తెచ్చింది ఆడ పెడతామండి ముగ్గు మధ్యలో
మాడికాయ్ బయట పెడితే కుక్కల్ తినేస్తాయి కదా
పులుపు కదా